నమస్తే నేను బాగానే ఉన్నా, నువ్ ఎలా ఉన్నావ్?
నేను బానే ఉన్నా, నువ్వు? ఈదు ఈదు పండగ దగ్గర పడుతుంది కదా, మీ ఇంట్లో ఏమైనా ప్రతె ఏవన్న స్వీట్లు చేస్తారా?
ఈ అమ్మ. అవును చేస్తాం.
దాని పేరు షీర్ కుర్మా కదా?
ఆ షీర్ కుర్మ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుందో నాకు తెలీదు షీర్. కుర్మ గురించి నువ్వే చెప్పాలి.
అ హీర్ కుర్మ అనేది చాలా రుచికరమైన స్వీటు, ఇది పాలు, ఖర్జూరం సేమియా మరియు డ్రై ఫ్రూట్స్ తో తయారు చేస్తారు.
అ షీర్మక్. షీర్ కుర్మ అనేది చాలా రుచికరమైన స్వీట్ కదా? వావ్. ఆన్ గీతల్న దాన్ని పాలు, ఖర్జూరం సిక్. సేమ్యా మరి. డ్రైపుతో తయారు చేస్తావా? చాలా రుచిగా ఉండేలా అనిపిస్ తుంది అది ఎలా తయారు చేస్తారో చెప్
మొదట్లో ఒక గిన్నెలో కొంచెం నెయ్ యి వేస్తాం.
నెయ్యి వేస్ చెయ్యాలా? అబ్బో నెయ్యితో అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఏం చేస్తారు?
ఈలో సేమ్యాను వేయించి, బంగారు రంగు వచ్చేదాకా వేయిస్తం.
నెయ్యి, నెయ్యిలో సేమ్యా ఏయించి బంగార రపు చ్చెలాగ చేస్తారా, తర్వాత తర్వాత ఏం చేస్తారు?
తరువాత అద్ దే గిన్నెలో పాలను పోసి బాగా మరిగిస్తాం.
పాలు పోసి మరిగించిన్ తర్వాత ఏం చేస్తారూ?
మరింత పాలలో వెయిన్ చ్చి సేమ్యాలను వేస్తాం బాగా ఉడికిస్తాం.
మరిగించిన పాలలో సేమియా ని వేస్తారా డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తారా దాంట్లో
అవును బాదం కాజు పీస్ త్తా కిస్మిస్ జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేస్తాం
డ్రై ఫ్రూట్స్ అయినా ఇంకేం నేనే వేస్ తారా ఖర్జూరం కూడా కలుపుతారనుకుంటా కదా నేను చాలా సార్లు విన్నాను
కల్గా కట్ చేసి ఖర్జూరం కూడా వేస్తాం
టానే
చక్కెర కూడా వేస్తాం అవును కొంచెం చక్కెర లేదా బెల్లం వేస్తాం తర్వాత బాగా కలుపు కుదాను
వాసన కోసం ఏమీ వేయరా బాగుంటాయేమో వాసన తర్వాత ఎంతసేపు మరిగించారు దాన్ని పాలు మొత్తం వేసిన తర్వాత ఇవి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత
చాలా చాలు అప్ పటికేయ స్వీట్స్
ఐదు నిమిష పది నిమిషాలు మరిగిస్తే చాలా అప్పుడే స్వీట్ సిద్ధం అవుతుందా అది అప్పుడు చాలా రుచిగా ఉం టుందా
చాలా రుచిగా ఉంటు ఈ ఈది రోజున అందరు చాలా ఇష్ట
మీ ఈద్ రోజునే వండుతావా అది చాలా ఇష్ట తంగా ఉంటుందంటున్నావు వావ్ నువ్వు చెప్పిన తర్వాత నాకు కూడా అది తినాలనిపిస్తుంది
ఈద్ రోజున మా ఆయ్
నిజంగా వస్తాను నేను వచ్చి షీర్ కుర్మా కూడా రుచి చూస్తాను నేను కూడా ఈ మధ్యలో మీ ఇ ట్లో చాలా సందడి వినిపిస్తుంది ఎవరైనా పండగ ఏమన్నా ఉందా రంజాన్ కాకుండా
అవును ఇప్పుడు ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ నెల జరుగుతుంది
రంజాన్ ఏనా రంజాన్ నెలలో ఇది పం ఫిర్మా అని చేస్తానని చె ప్పేవు మరి రంజాన్ పండుగ ఎలా జరుపుకుంటారు ఏమేమ్ చేస్తారు కొంచెం చెప్పవు.
ఖచ్చితంగా చెబుతాం రంజాన్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదవ నెల ఆ నెలలో ముస్లింలు దేవున్నిదగ్ రగ ఇదే దగ్గర కావడానికి ఉపవాసం ఉంటారు అ
రోజా అని చెప్తారు కదా ఉపవాసమంటే రోజంతా తినకుండా ఉండటమేనా
అవును మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది కానీ బతి నియంత్రణ ఉంటే అలవాటు అయిపోతుంది ఉపవాసం మనకు సహనం నేర్పుతుంది.
ఉదయం సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు తినకుండా తాగకుండా ఉపవాసం అంటారు. వామ్మో అంతసేపు ఏమి తినకుండా ఉంటే మనిషి బతుకు తాడా మీరు ఉదయం ఏం చేస్తారు అసలు ఆ
మేము ఉదయం చాలా త్వరగా లేచి సహజ్ అనే
ముగుస్త్ స్తుంది.
సూర్యాస్తమయం అయినా అయిన తర్వాత ఇఫ్తార్ కోసం
ఇఫ్తార్ సమయంలో ఏమైనా ప్రత్యేకమైన వంటకాలు ఉంటాయా.
అవును. ఖర్జూరం పండ్లు జ్యూస్ సమోసాలు హలిం లాంటి వంటకాలు రొట్టెలు ఉంటాయి. కుటుంబ సభ్యులుందరూ కలిసి ఇఫ్తార్ చేస్తారు.
చాలా ఆనందంగా ఉంట టుంది అనిపిస్తుంది. ఇఫ్తార్ సమయంలో కుటుంబం స్నేహితులు అందరు కలిసి ఉండటం చాలా ఆనందాన్ని ఇస్తుంది కదూ
అవును రంజాన్ న్ నెలలో ప్రార్థనలు కూడా ఎక్కువ చేస్తారు.
అవును నేను విన్నాను రోజుకి ఉదయం ఐదు సార్లు నమాజ్ కేళ్తారు. అదనంగా రాత్రి పూట నమాజ్లు కూడా చేస్తారని విన్నాను అసలు ఏం నమాజ్లు అవి
అను రోజుకు ఐదు సార్లు నమాజ్ చేస్తాారు చదువుకుంటారు ఆనందంగా రాత్రి తరా అన్నిత్యమైన ప్ర ప్రార్థనలు కూడా చేస్తారు ఇంకా మొదలైన ప్రార్థనలు కూడా చేస్తారు
తరావియా తరా రవి అంటే ఏంట అసలు రంజాన్ సమయంలో పేదవారికి సహాయం కూడా చేస్తారని విన్నాను నువ్వేమన్నా చేస్తావా మా అది చాలా మంచి అవాచారము మా దాంట్లో అసలు ఇలాంటి అలవాటు